ఇప్పుడు ఏమ్ చేయాల
తిన్న నువ్వు
తిన్నా
ఏం తిన్నావు
సాంబార్ అన్నం రసం పెరుగు
అన్ని తిన్నా
తినాలిగా అన్ని చేసినావి తినాలి ఓకేకదా
ఆహ్ బాగుంటే తింటా పెరుగు బాగుంది ఆలు ఫ్రె బాగుంది ఆ
అలికేల్
ఇంకా చెప్పల్ల నువ్వే ఏం చేస్తు నువ్వు ఏం తిన్నావు
పులిహోర చట్నీ రైసు గుత్తి వంకాయి
ఆహా బాగుందా గుత్తివంకాయి
ఏమో అది నేను తిన్లే అత్త పూజికి కొంచెం చట్నీ తిన్నా
ఆ
మ్మ్ ఏస్తామ
అవును కదా
మామయ్య కొంచెంసేపు అట్లా మాట్లాడు
ఇంకా ఏం చేస్తాన్నావ్ ఏం కథ
క్లాస్ లో ఉన్నా నువ్వు
నేను కూడా కాస్ లోనే ఉన్నా
అవునా మీకు ఇప్పుడు ఏ క్లాసు
యా ఏదో తెలీదు
అవునా
అవును
హల్ కి అయితే నాకైతే వచ్చుడీటు
ఆ మా మీ అత్త ఎవరు మీ అక్క ఆహా
కన్స్బహ మా ఫ్రెండ్ అక్క మా ఫ్రెండ్ మాట్లాడు నా పో హలో సబన ఏ హలో ఆ చెప్పం ఎలా ఉన్నాడు హలో
మీ సైడ్ నుంచి కొంచెం సౌండ్ ఎ
న్సజ ఎప్పుడు తలిన
ఇప్పుడు కూడా తగగలేదు
మేము వీడియోస్ చూస్తున్నాం పక్క నాన్న కానీ ఎక్కువగా వస్తుంది
సార
తగించలేమ కొందరుగా ఆ కాాల ఉన్నారు మీరేం చేస్తున్నారుా
మేము కూడా ఖాళీగా ఉన్నాం ఏదైనా మూవీ చెప్పచ్చు కదా చూస్తాం
ఆ
ఏదైనా ఒక కొత్త మూవీ చెప్తే చూస్తాం కదా
ఆ చూడండి విత్రలావు్ చూసారా ఇట్లా చూడలేదా ఏం పోూమి ఏ అలాతారంటే మీరు
ఆ కన్ సప్తే మసలు ఆ కొంచెం బ్రీఫ్గా ఎక్ ఎప్లెయిన్ చేస్తారా వాట్ ఈస్ వాటర్ అన్నట్టు
వాట్ ఇస్ వాట్ ఇది క్వశ్చన్ కాదు నేను ఎక్స్ప్లెయిన్ చెయలేను మీరు ట్రైలర్ చూడండి
హీరో ఎవరు
డ ఎడ తమిళడ
ఆహా
ఇంకో సినిమా చూడండి ఇటు సినిమా చూడండి
ఇట్టా ఎవరిది
అద ఆడద ఇంగ్లీష్ ఆడది దయ్యం సినిమా అది చూడండి ఇంకా బాగుంటది ఏం పర్లేదుదు బాగుంటుంది చూడండి
ఆహా భయం నైట్ టైమ్స్ పడుకుంటే మళ్ళీ
బయ వస్తుంది
ఆ
చూడండి సూపర్గా ఉంటది
ఆహా
తెన్నవా హ
ఏ తన్నా ఏ తన్నా అ ఆ ఆహా బాగుందా రసం
చెన్న అంగామా
ధాలంగా బాగుందా
రెం చండదంగాన్నయి
ఆ ఆహా ఏమేం పెట్టిన్నారు మెస్ లో?
మా మెస్ లో ఏం రోజు పెట్టేవె పెడతారు.
ఆహా
ఆ మీ
రోజు, మేము కూడ ఆలుూ ఫ్రై, రసం.
ఆ
పెరుగు, సాంబార్.
ఓకె.
మ్
ఎన్ని నిమిషాలండి?
అ
నేను తనకి ఇస్తున్నా. తనతో మాట్లాడండి.
చాల టైం. ఎందుకు, ఎందుకు మీ క్లాసోళ్ళు అంత గట్టి గట్టిగా అరుస్తన్నారు?
మా క్లాస్ ఉందని తెలీడానికి.
ఆహా మావోళ్ళు అంతే మావోళ్ళు అసలు క్లాస్ లో ఉన్నా, లేనట్టు బిహేవ్ చేస్త. తారు. రీల్స్ చూడ్డంలో మావోళ్ళు, ఫేమస్. మాట్లాడంలో తక్కువ. రీల్స్ చూడ్డం ఫేమస్ మావోళ్ళు. ఆ
మా ఫ్లాష్ మ్యాన్ ఇక్కడే ఉన్నారు.
ఎవరు?
మా ఫ్లాష్ మిత్రమ తోటి మాట్లాడుతున్నారా మీరు?
అంత లేదు.
మాట్లాడండి. త్వరగా అయిపోయిద్ది ఫ్లాష్ మ
పోద్ది. ఇంకా చాల ఉంది గా ఈవినింగ్ చేస్తా మీ ఇత్రమాకి. మ్. కొంచెం మీ మిత్రమాని చిన్న, మీ మిత్రమాని కొన్చ్ సైలెంట్ గా మాట్లాడమని చెప్పండి.
మా మిత్రమా కాదు. ఎనకాల, వాయిస్ అది.
ఆహా
మ్
మరి రీసౌండ్ వస్తుంది.
నా ఫోను అసలు వాయిసే లేదు.
అది స్లోగ చిన్నగా వినిపిస్తాంది, కొంచెం గట్టిగా మాట్లాడతారా?
ఇందాకే కదా రీ సౌండ్ వస్తుందని చెప్పారు? ఏయ్, ఇందాకే కద రీసౌండ్ వస్తుందని చెప్పావు పందిదాన.
ఒమే అట్ట తిట్టకు మే.
మాట్లాడవా
ఆ ఏం గాదులే మే. జస్ట్ ఏదో ఒకటి చెప్పు మే ఇంటికి పోలే?
ఇంటికి ఇప్పుడేంటికి పోతాన్ నేను? పా
ఉ
టైమ్ వచ్చినప్పుడు. ఉగాది మా అమ్మ ఇసిరి కొట్టిద్ది. ఈసారికే చాల, సార్లు తిరిగేసి వచ్చిన నేను ఇంటికి. అవునంటే నెక్స్ట్, ఏప్రిల్ లో పోతా.
పోతా పోతా ఓ టే సరిగ్గా రంజానికి ఉగాదికి నెక్స్ట్ వీక్ల పోతా
ఫిఫ్టీన్ అక్టోబర్ అ
ఆహా
అక్టోబర్ మే మ్ నీబట్
ఇంకా నా బర్డేనా నెక్స్ట్ మంత్
నెక్స్ట్ మంత్
ఆ ఏప్రిల్ లో
ఏప్రిల్ లోనా ఓ షట్ ఫూల్ అయిపోతాది
ఆ ఆ అన్నీ మన అన్నీ నెలల్ కన్నా ఏప్రిల్ చాలా స్పెషల్
ఎందుకా నువ్వు బుట్టినందుకా నికోటి జప్పు నవ్వ్ రావట్లా
అవును అన్ని నెల్ లాల్ వేరు ఏప్రిల్ నెలలో పుట్టే వాళ్ళు లక్కు వేరు వాళ్ళకున్న దరిద్రం అంత ఇంకెవర్
ఎందుకులే ఆపోజిట్ లో చెప్పుకుం
నిజము
నిజము ఎవరు చెప్పరా ఏ జ్యోతిష్ కూడు మ్ వాడి మాటలు నమ్ము సంకనాకి పొతర్రు
మొన్ననే ఒక రీల్ చూసున్నా
ఆ
ఆ దాంట్లో ఏమొచ్చిందంటే ఒక్కొక్క నెలది ఒక్కొక్కసారి ఇది చేస్తా ఉంటారు దాంట్లో ఏప్రిల్ లో పుట్టే వాళ్ళకు మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఉన్నాయి మిగతా మంత్స్లో పుట్టే వాళ్ళకి చాలా తక్కువ వచ్చున్నాయి
అంత సేపు మాట్లా ఆ ఏం చెప్ బోను నువ్వు అంత ఫేమస్
మ్ యూ నేమ్స్ మెన్షన్ చెయ్య కూ
ఫేమస్ సప్ప అన్నాను కానీ నీ పేరేం తీయలేదే నేను
లేదు కొంచెం నీ బ్రెయిన్ ఇస్తే వాడుకుంటా
ఆది అసలు పనికరాదులే
ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్కి మాత్రం ఇవ్వులే నీ బ్రెయిన్ జాలు మిగతా ఏ దానికి వద్దు నాకు
ఆ మ్యాథ్స్ చెత్తకుండీలో కొడతాను ఆ మ్యాథ్ గురించి ఎత్తావంటే ఫోన్ లో
కాదు జస్ట్ కొంచం ఆ చదువుకోవడానికి ఆ మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు మా